హలో
చెప్పక్క కాఫీ అయిందా
ఆ అక్క మీది
హలో మ్ ఇప్పుడొచ్చినా నక్క ఆఫీస్ నుంచి ఇంక లేదు. ఊ ఇప్పుడు వచ్చినానక్క ఆఫీస్ నుంచి ఆ
సౌండ్ ఎక్కువస్తుందక్క అక్కడ ఏం లేదక్క ఉర్కనే ఉన్నాము. ఆ
అవునా మ్
ఇప్పుడు పోయిందిలేక్క
పోయింద్యా ఇంట్లోకొచ్చిన
మళ్ళా మల్
ఏం చెయ్యలక్క వంట
చేయాలక్క ఏం చేయాలో అక్క ఆ ఏం జేయ్లోక్క ఇంకా తెల్లేదు.
అవునా
మా అత్త రాగి రొట్టి చేయమనిండే నైట్కీ
ఆహా!
చేయల్ల రాగి రొట్టయినా చేయల్ల లేకుంటే చపాతీలన్నా చేసి బీట్రూట్ ఉన్నాయి తురుమేసి చేయాలక్క
ఆహా! అన్నయ్య ఎన్ని గంట్లకు వస్తాడు.
సెవెన్ సెవెనయితుందక్క.
ఆహా! మ్ నేను కూడ్ రాత్రి రొట్టి చేయల్ల రొట్టి కాయగుర్లు లేవు తెచ్చుకొని ఏమన్నా కాయగుర్లు తెచ్చుకొని చెయాలి.
అవున్లేే.
ఉమ్.
దగ్గరేనా అక్క మార్కెట్ మీకు
మార్కెటు ద లేదక్క తొ పోవాలి టౌన్ లోకి పోవాలి దగ్గర్లేదిక్కడ
అ
చాలా దూరం. మేము వాళ్ళే తెస్తారు మా ఆయన
లేవక్క మాక్కూడ పోవల్లంటే మళ్ళా ఒ గంటకి పోవ
ఆ చాలా కష్టం దూరం పోవాలంటే హలో హలో ఆ వినిపించట్లేదు. మీ స వాయిసు స్లో ఇనిపిస్తాంది.
అవునా
హ్మ్ ఇప్పుడు బాగా వినిపిస్తుంది హ్మ్
ఇంకా అక్క
చెప్పాలక్క
దెగ్గరుంటే అన్ని బాగా చేస్తారస్సలు
అదే అక్క
మనకి ఏం కావాలన్నా కూడా మనకి ఏం కావాలన్న కూడా తెచ్చుకోవచ్చు
దగ్గర ఏం లేవక్క ఇది పల్లెటూరు దూరం లో ఉంది టౌన్ నికీ చాలా దూరంగుంది
మాగూడ అంతే అక్క
హ మీ కుడితేనా అక్క
మా కూడా అంతే అక్క
మ్మ్ హూ
మా
మీకు కటింగ్ కాదక్క మిషన్ మీరు మిషన్ కుడతారు కదా అక్క మీరూ మిషన్ కుడతారు కదా డ్రెస్సు జాకెట్లు అన్ని కుడతారా
ఆ అక్క కుడతాము
కుడతారా చుడీదారు అంతా కుడతారా
ఆ కుడతానక్కా
హ్మ్
చుడీదారు జాకెట్టు డ్రెస్సు లాంగ్ ఫ్రాకు
ఆహా ఆ ఇది డిజైన్ జాకెట్లు గాని
ఆ కుడతానక్కా
ఆహా హ్మ్
అది కుడతాను ఇప్పుడే కుట్టడం లేదక్క
అవునులే ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్నారు కదా
అందుకే ఇంకా మా అమ్మ కూడా ఇప్పుడే వద్దు కుట్టొద్దు ఇప్పుడు బాగుంటేనే కదక్క మళ్ళీ నెక్స్ట్ బాగుంటారు అని అమ్మా
అవును అదేం కరెక్టే నాకు వస్తుందక్క జాకెట్లు డ్రస్సు ఆ లాంగ్ ఫ్రాక్లు చుడీదార్లు అన్నీ కుట్టే కుడతా
హ్మ్ దాంట్లోనే వస్త స్తాయ్ కదా మంచిగా ఒక డ్రెస్ కుడితే మూడొందలు ఒక డ్రెస్ కుడితే మూడొందల్ అక్క
అవును ఒక డ్రెస్ కుడితే మూడొందలు
అవును ఇగ రెండు గంటలు పడుతుంది హ్మ్ రెండు గంటలు పడుతుంది ఒక డ్రెస్ కి ఇంకో డ్రెస్ కి రెండు గంట నాలుగు వందల్ ఆరు వందలు వచ్చేస్తుంది నాలుగు గంటలకి చాలుగదక్క ఒకొర్కిందికి పోకోకుండ అదే బెస్ట్
ఆ అది బెటర్ అక్క
ఒక్కొ కింది పోకోకుండా మనమే బాగా చేసుకోచ్చు ఇప్పుడు మళా ఏమన్నా ఇంగేమన్నా పన్లు వున్న కూడ
సౌండు
వాళ్ళని ఇక్కనే ట్రాక్టర్ మాకలా ఎక్కువ ఇప్పుడు ఎరువు తోలుతున్నార
ఆ క అదే కొంచెం బయటకి వస్తి నా
ఆహా
అందుకక్క
హు
ఎక్కువ ఈ రోజు మన మన ఊర్లో ఎరువు తోలుతున్నారా అందుకు ఇంక లోపల ఉన్న కూడ వినిపిస్తుంది క
అవునవును ఇనిపిస్తుంది ఉ
పిల్లలు పనుకున్నప్పుడు చాన డిస్టర్బెన్స్ అక్క
అవునవును అదేని కరెక్ట్ చిన్న పిల్లలు కదా
నా కొడుకు అయితే సౌండ్స్ కే లేచేస్తాడు ఇడే వచ్ ఈడే వచ్చేసి అలా ఆరన్ కొడతారు
ఊ ఆ రోడ్డు పక్కనే ఉంది కదా
ఆ మాకు రోడుకే వందిక్కా మెయిన్ రోడ్కే వుంది ఇండ్లు
ఆ అందుకు సౌండ్ ఎక్కువ వస్తంది
దుమ్ము కూడ అట్లే పడుతుంది అక్క
ఆ రోడ్డు పక్కనుంటే దుమ్ము ఇంట్లో ఎంత తుడుచుకున్నా ఎంత ఏం చేసి దుమ్ము దుమ్మే ఉంటది మా ఇల్లుగాని అంతే రోడ్డు పక్కనే ఉంది
నేనైతే దినము బండ్లు కడుగుత చుడక్క
అవును కడగల్సిందే ఎందుకంటే దుమ్ము దుమ్ము ఉంటది
అది గాక పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళకి డెస్ట్ అంతా అవుతుంది అని ఇంకా దినం కడు దినాం కడుగుతా
ఆ
మరి డేటాలు వేస్తాను పెనాల్ వేస్తాను
ఆ
అయినా పిల్లలలకు వచ్చేటివి వత్తాయి ఏం చేస్
అవును ఏ మామూలే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనుషులకి వస్తాయి ఏ చెట్లు కొస్తయ ఆ ఏం చేస్తావు మామూలే ఇంక
ఆ
ఎక్కడి పోయినాడు చిన్న కొడుకు కనిపి. చెట్లేదు సౌండ్ రాట్లేదు. లేసినాడ నిద్రలేసినాడా.
ఇద్దరు పోయి లే, ఆ. జ్వరం మేం రాలేదు ఈరోజు.
హ్మ్, తగ్గిందే జ్వరం తగ్గిందే వానికి.
ఓకా తగ్గింది జ్వరం ఏం మ్ తగ్గింది బాగా ఆడుకుంటున్నాడు ఈ రోజు.
మీరు సాయంత్రం రోజు చర్చికి పోతార అక్క.
ఆ అక్క కావాలని పేరెంట్స్ పెట్టారా. నేను దాంట్లో పేరు ఇచ్చినాను అందు సాయంత్రం ఒక గంట ఉంటుంది.
హా.
గురువారము. గురువారం అది అయితే ఒక సిక్స్ థర్టీ. ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది అక్క
హ్మ్.
ఇంకా మేము ఆ లేడీస్కి పోయేసి ఒక నలుగురు ఐదు మంది ఇచ్చేసినామా పేరు.
ఆహా.
సాయంత్రం సిక్స్ నుంచి సెవెన్ వరకు పోయేసి.
ఆ.
వచ్చేస్తాము.
నీళ్ల సౌండ్ వస్తాంది.
నో అక్క. మా మేక్ మా బావ వాళ్ళది మేక ఉందా ఇక్కడే.
ఆ.
దానికి వతుంటే నీళ్లు పెట్టేస్తునా.
ఆహా.
హూ.
పిల్లలు వచ్చినారా బడి నుంచి.
ఊ వచ్చినారక్క పాప హెల్త్ బాలేదు. అనేసి ఇంటికాడు ఉంది. బాబు పండక్కి పోయినాడు. పీర్ల పండగ ఉంది. కదా పండక్కు పోయినాడు.
అవునులే, ఆ మా ఊర్లో ఈరోజు. ఆ.
హ్మ్ ఊర్లో.
ఈరోజు చేస్తాంమ్ అంటారు. అదేందో అగ్గిపెట్టె అంటారు అక్క నాక్కూడా .
ఆ అవునవునులేక్క ఆ అగ్గి పెడతారు. మ్మ్
అది గుండాంలో అగ్గి పెడతారు అనుకుంటా ఎన్నో సార్. ఇంకా అట్లా పెట్టారనుకో ఇంకా ఫస్ట్ మెయిన్ రోడే మంది కదా ఇక్కడ?
హా
అని ఇక్కడే ఉంటుంది ఇంకా పిల్లల్ బయటడిసలాంటే కూడా భయమేస్.
అవును సౌండ్ కూడా ఎక్కువుంటుంది కదక్క
ఇంకా సౌండ్ ఎక్కువ వస్తుంది అక్క తిరుగుతనే ఉంటాయి. బండ్లు, బంధువులంతా వచ్చేస్తాంటా. కదా ఇంకా తిరుగుతనే ఉంటారు అక్క జనాలయితె ఇంకా జనాలు జరుగితే ఎట్లోక్క కానీ బండ్లన్నీ తిరుగుతాయా మాకైతే పిల్లల్ని బైటిస్సలంటేనే గు కొట్టుకుంటాయి నా చిన్న కొడుకు ఎక్కడే గా నా చిన్న కొడుకు అయితే ఏడేగని ఉండడు.
అవునక్క పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలక్క
వునుక్క ఎంత జాగ్రత్తం చూసుకున్నా కూడాక్క ఎంత కష్టం తల్లై. నాగైతే ఒక్కొక్కసారి యసుర్ ఆ చెప్పండిక్క ఆ సరేక్క